అ హలో
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నా మీరు బాగున్నారా
చాల ఎలా బావును ఇవాళ ఏం కుర చేశారు
టమాటా వేసా
అవునా దాని ప్రాసెస్ చెప్పగలుగుతారా
ఆ పచ్చిమిర్చి ఆనియన్ వంకాయలు టమాటా అవి ఇవి అన్నేసి కారం ఉప్పు ఉప్పు వేసి కొది లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లె
నిజానంగా చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్పండి నాక ఏం అర్థం కాలేదు నిదానంగా చెప్పండి
ఆ పచ్చిమిర్చ్
హ
ఆనియన్ వంకాయలు టమాటా ఉడికిన తర్వాత తర్త లైట్గా అండ్ ఉప్పు కారం వేసి తర్వాత కొత్తిమీద జల్ళిన
హ ఇప్పుడు ఎన్ని కరేజ్ చేస్తున్నారు ఒకటి క్క్రయా రెండు మూడు క రీస్ చేస్తున్నాడా
ఆ బుడకాయ కర్రీ కూడా వేస్తున్నా
దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది
బుడంకాయ అంటే ఇ డైరెక్ట్ సేమ్ వంకాయలెక్కనే అందులోనే ఆయిల్ వేసి జీలకర్ర వేసి బుడంకాయలు వేసి టమాటా వేసి ఉడికిన తర్వాత ఉప్పు కారం జల్లి లాస్ట్కు కొత్తిమీరళ్తా
అ మీకు చాలా ఇష్టమైన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి
మ ఇష్
బీచ్ బీచ్ టైపా ఆ టైప్గా
బీచ్
అ మీకు ఈ వెదర్ లో చాలా బా ఇష్టమైంది ఏవి వెదరి ఎండాకాలమా, వర్షాకాలమా, చలికాలమా
అ న్నా వెదరు ఆ ఇట్లా ఇవిగో మ్ కూల్గ ఉంటే సరిపోయిద్ది మరీ కూలుగుంటే నచ్చదు నార్మల్ కు ఊ మరీ చలి కాల వ ఆ మరీ చలంటే మల్ల నన్నే కూల్ నిల్ కానీ, నార్మల్ కూల్గా ఉండే వెదర్ కూల్గా ఉంటే చాలా ఇష్టం.
ఆది బెస్ట్
ఊ ఎండ ఉ
ఎటైనా టూర్ వెళ్దామని అనుకుంటాల?
ఉమ్ కాశీ వెళ్లలని ఉంది. కాశీకి వెళ్ళాలని ఉంది.
బస్సుకా ట్రెయినుకా ఎల ఎలా
బస్సే టూరిస్ట్ బస్సు ఊ ఉంది. వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాలని అనుకుంటున్న.
హుం తిన్నార అండి మీరు
ఆ లేదు
ఇంక ఎందుకు తిన్లేదు
ఆహ్ ఇప్పుడే వంట అవుతుంది వంట చేస్తున్నా కదా. వం వంకాయ కర్రీ, బుడంకాయ కర్రీ చేస్ నా ఇంక వంట అవ్వలేదు వంట అయినంక తింటం. నైన్ అవుతుంది కదా టిఫిన్ కూడ లేదు.
ఊ
ఊ
ఇంక ఎవరెవరు ఉంటరు ఇంట్లో
ఆహ్ మా సారు, నేను, మా చిన్న బాబు ఉంటడు.
మీ సార్ ఏం పన్ చేస్తుంటడు?
మెకానిక్ పని చేసడు
రోజు ఎల్తాడ షాప్కి?
ఆ రోజు ఎల్తడు హ నేను హౌస్ వైఫు, కాకపోతే అప్పుడప్పుడు స్టిచ్చింగ్ వేస్తా. ఆ నార్మల్గా ఖాలిగానే ఉంటా
మీరు కూడా అడగొచ్చు కొశన్లు నన్ను
అవునా
ఉమ్
ఉహు మీరేం పన్ చేస్తరండి?
నేను ఇప్పుడు స్టడీ చేస్తున్న కాలేజ్లో అయితే రీ ఎం బి ఏ చేస్
ఊ ఫ్యూచర్లో ఏం అవాలనుకుంటురనండి?
అది సస్పెన్స్. అంటే నా మైండ్ల ఒకటుంది అవ్వాలని. కాకపోతే దానికి ఒక మెట్టు ఎక్కాలి అ అదే ఒక హెల్ప్ కావాలి ఆ మెట్ ఎక్కడానికి ఇంగ ఆ హెల్పు మెట్టెక్కడానికి స్టార్ట్ చేస్తా
మ్మ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారండి
ఫెండ్స్ చాలా మందే ఉన్నారు
గల్ ఫ్రెండ్స్ ఉన్నారా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా ఆ
ఏం చేస్ కుంటారు ఇంకా
ఆ నథింగ్ నథింగ్ హ్మ్
మీకు బాగా ఇష్టమేన వంట ఏంటిది
టమట పచ్చడి
అవున బిర్యాన్ ఇష్టం లేేదా
ఆహా మాటన్ ఇష్టం ఉండదు చికెన్ ఇష్టం ఉండదు మండి ఇష్టం ఉండదు ఏమి ఉండదు ఓన్లీ టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు
మ్మ్
మ్మ్ అదే మంచిగా కొత్తిమీర వేసి పచ్చిమిర్చేసి మ్మ్ అదే టమోట పచ్డే మ ఏ మ తమా లియాలి ఆ తర్వాత టమాటాలు ఉడకబెట్టాలి తర్వాత కొంచెం జీలకర ఎల్లిగడ్డ వేసి నూరాలి
ఒక బౌల్
మ్మ్ హలో హలో
ఆ దాన్ పిన్ టు పిన్ ఆ ఆన్సర్ కావాలి దాని పిన్ టూ పిన్ ఆన్సర్ చెప్పాలే
టమాట పచ్చడదా
హ్మ్
ఆ లాస్ట్ కొంచెము ఉప్పు కొతిమీర ఎసి తాళింపు